వినిపిస్తుందా అండి వినబడుతుందండి
ఛాయలు తాగరా అండి మార్నింగ్
మార్నింగ్ డిక్కకాషన్ తాగ్యాం అండి మేము పల్దాగాము ఆహ డికషన్ తాగుతారా అండి ఆ బ్లాక్ టి
బ్లాక్ టీ తాగుతారా
ఎలా చేస్తారుడి చేప్తారా బ్లాక్ టీ ని లు పెట్టేసి దాంట్లో ఇంత చాయ్పతి ఏసి చెక్కర్ ఎసుకోడం అంతె ఎ బ్లక్ టీ ఆ దాంట్లో ఏముందండి పెద్ద తేడా ఏం లేదు పాలు పోసలులేదు పాలు పొత్తే టీ అయితది
ఉహుమ్
లాల్ పాల్ పొత్తే జనరల్ టీ పోయకుంటే బ్లాక్ టీ అల బెల్లం వేసి చే చక్కెర బదులు బెల్లం వేస్తే బెల్లం టీ అంత నిమ్మకాయి పిండితే లైమ్ టీ మ్ హమ్ వేరే ఎదేస్తే అది అదేటీగా మారుతది
తగలనిపిస్తదా అండి మరి బ్లాక్ టీ
అన్నీ తాగాలనిపిస్తాదండి మంచిగా ఉంటుందిగా బ్లాక్ టీ పాలు వోయకుండా తాగేది మంచిదే కదా ఆరోగ్యానికి మం చాలేద మరి అందులో ఎమన్నా తింటారా బిస్కెట్ లాంటివి కెట్లు తీసుకొని తింటాం అండి మార్నింగ్ ఇప్పుడు ఎండ్ కాలం కదా కొద్ది బిస్కెట్లు తింటే లేయ్యంగానే కొంచెం ఎనర్జీ వస్తది ఎనర్జీ కోసం పొద్దున మార్నింగ్ తినాలి ఎదన్న ఓటి లేకుంటే డిహైడ్రేషన్ అయితది హ్మ్ హు ఇలా మార్నింగ్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫుడ్ లెక్క
హ్మ్ హు
ఇంకండి మీరేం చేస్తారు ఏమ్లె అంది ఇప్పుడైతే ఇగ ఇంట్లో పనులు చేసుకున్నాము నెన్ నే టీ తాగుతార్ టీ టీ తాగారా టిఫిన్ చేసారా
ఆ లేదండి ఇప్పుడే మామిడి పండు తిన్నాం
పండా
హ్మ్
ఏం రకం అండి మామిడి పండ్లు
ఇది చిన్నవండి మామిడి పండ్లు పెద్దవి కాదు
ఆహ ఇట్లా కాయతోనే తింటారు జ్యూస్ లాగా ఉంటది చిన్నవి రసాలు అంటరు కదండీ రసాలు రసాలు ఓకే మంచి స్వీట్ గా ఉ ంటాయి కదా చాలా బాగుంటాయి ఆంటే తున్న మీకు
ఆ మాకు లేదు అండి చెట్టు
కొచ్చారా కొనక రాలేదు ఇలా బయటికి వెళ్తే తెలిసిన వాళ్ళు ఇండి
తెలిసిన వాళ్ళు ఇస్తే మా వారు పట్టుక వస్తున్నారు అవే త నా
పా ఉనే ఉ టేస్ట్ మర
బావున్నాయండి రసాలు చాలా బావుంటాయి టేస్ట్ బంగిన పెళ్లి వాటికంటే ఇవే బాగా అనిపిస్తున్నాయి్
ఇప్పుడు సీజనల్ కదా మంచిగా ఉంటుంది
ఉ అవునండి ఎంత
అంటే మందు లేకుడా బండిన కాయలు కదా చెట్టు మీద బండి చెట్టు మీద బండి ఏండి రస్ దకా ఇంకండి ఇంకేం విసేసారు ఇంకా ఏం లేదండి ఈరోజు ఏం టిఫిన్ చేసారండి ఇంకేం టిఫిన్ చేయలేదండి మావిడ వ్యస్థ వ్యస్థయ శేషకత నాాలి
ఉమ్
ఇ టైం కాలే కదా టిఫిన్ టైం కవాలేదా చేస్తుంది ఇక తొమ్మిదింటట్లడి
ఎక్కువగా ఏం టిఫిన్లు ఇష్టామండి
ఏం టిఫిన్లు టిఫిన్లు అంటూ పెద్దగా నాకేమి ఇష్టం ఉండేదు ఇంట్లో చేస్తుంది కాబట్టి దోశ కానీ ఇడ్లీ కానీ
ఉ
నా చూడువాలాంటివి చేస్తూ ఉంటుంది తింటుంటారు మని లైట్ ఫుడ్ మార్నింగ్.
ఉ హ్మ్ ఉహు
ఎడ.
మీకు టిఫిన్లు ఇష్టం ఉండదా అండి ఇంత ఇష్టమైన టిఫిన్ ఉంటాది కదాండి ఎదైనా.
ఇష్టమైన టిఫిన్ అంటే దోషాలు. దోషాలు ఇష్టమా మసాల దోసా ఇష్టం. వాడ. అంటే బాగా ఇష్టం వాడ. టిక్. మంచి గాలితాయి కాబట్టి మంచిగా గాలి వడాలు చేసి మంచిగా మంచి ఎర్ర గాలిస్తే చాలా మంచి టేస్ట్ ఉంటాది. ని పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాది. అవును అట్లా
మరి ఇంట్లో చేస్తారా అండి వడాలు మీరు
ఆ చేయదండి రాదేమో అది రాదు చెయ్యడం రాదు
ఊహూ
ఇంట్లో చెయ్యదులే బయట వెళ్ళినప్పుడు తింటా ఎప్పుడైనా
ఊహూ
ఎప్పుడో చాలా రేర్ ఇంట్లో లేనప్పుడు అట్ట బయట తినడం అంతే ఎక్కువ శాతం తినను అసలు తినను బయట గానీ బయట ఫుడ్డు అన్నీ బంద్ ఊహూ ఇంకేంటి మీరేం చేస్తారు మరి టిఫిన్స్ స్పెషల్ గా
స్పెషల్ గా అంటే ఏం చెయ్యనండి నార్మల్
తనే స్పెషల్ టిఫన్ ఏం చేస్తారు ఎక్కువగా ఏం ఏ టిఫిన్ చేస్తారు ఆ దోషలల్లో రకాలు ఉంటాయి కదండి ఏం దోషెలు చేస్తారు
నార్మల్ దోశలే చేసుకుంటాం ఇగ రకాలు ఏం చెయ్యను
ఊ
ఎప్పన్నా దోష ఇడ్లీ
ఉమ్ ఎవరూ చెయ్యరు కదా ఆహా పర్వాలేదు పర్లేదు మరి ఉమ్ బానే కంట్రోల్ చేస్తారు మీరి ఇంట్లో బానే కంట్రోల్ చేస్తారండి మీరు అహాహా ఊ అంతే
ఊ
ఆ వాళ్ళు ఏమన్నా చెప్పారా అంటే ఏం చెప్పారు నాకు ఇది కావాలని అడగరు మరి ఈరోజు ఏం చేశారండి టిఫిను
ఈ రోజు ఇంకేం చేయలేదండి
ఏం చేస్తా అనుకుంటున్నారు మరి
ఏం లేదండి డైరెక్ట్ రైస్ పెట్టేస్తా
కర్రీస్ ఏం చేశారు మరి ఈరోజు కర్రీస్ అంటే ఈరోజు సండే కదండి స్పెషలా ఎలా
అనుకుంటున్నాను
ఆ కానీ ఇగ తీసుకొస్తారో లేదో తెలిదండి అనుకుంటే అమలు చేస్తారు కదా చేయరా అంటే బయటికి వెళ్ళి తీసుకురావాలి కదండి చూస్తున్న మరి ఏమన్నా తీసుకొస్తారో లేదో మరి మా వారు. ఆ తీసుకొస్తే చేస్తారు, మరి తీసుకురాకపోతే మరి ఎలా లేదండి మీ ఆశలు ఎలా మరి అంతే చేయను ఆ మళ్ళీ మా ఇంట్లో మా వారు తినరండి కానీ మా కోరిక వచ్చ పో కోరిక అట్టనే ఉంటుంది కదా మరి ఇలా అట్లే ఉంటది అని కంట్రోలింగ్ అంతే త క్రో అంటార ఆ మీ వారి మీద కోపడు తార మరి
ఏ లేదండి కోప్పడును
ఏం లేదు కదా అని
ఆహా లేదండి లేదండి
అడ్జస్ట్ అవుతారు అవును పర్లేలేదండి మంచి అడ్జస్ట్మెంట్ ప్రర్లే
అడ్జస్ట్ అవుతానండీ తకుంటా కూడ
ఇంకాండి మరి మీరు తింటారా అండి సండే రోజు నేను తిననండి నేను మానేసిన ఎంతండి ఈ భక్తి మార్గం వెళ్ళిపోయి మానేశాను అలా, దాని మీదకి మనిసుపోదండి అలాగే
ఉహూమ్
తానికి సరిపడ మొదలే దినేసాన్ నేను
ఆహా
ఇప్పుడు దాన్ని చూసినాగానీ అంత ఇంట్రెస్ట్ కనిపియదిగా జీవితాన్ని జరిపడా అంటే ఇప్పుడు మనం ఫంక్షన్ వెళ్తాము అక్కడ తినాలనిపించదా అండి అక్కడ కూడా తినాలనిపియ్యదు స్పెషల్గా కున్నప్పుడే ఇంతముందు బాగా తిన్నా నేనట్లా కిలలు లెక్కనే
ఆహా
ఇగ కాబట్టి ఇప్పుడు సరిపడ తినేసిన లైఫ్కి ఎంత తినాల్నో మొదల దినేసాన్ నేను కాబట్టి ఇప్పుడు బన్ చేసినట్టి పెద్ద ఎఫెక్ట్ పడట్లే దానిమీదికి మనసు పోవిగా అలా భక్తి మార్గంలో వెళ్ళాను కాబట్టి ఆ స్వామి కం టోల్ చేసుకొని మీ చేస్తాడు ఉమ్
ఉహు మాకైతే అట్లేమి లేదండి
ఉమ్
తింటాం అంటే ఎక్కువ కాదు
హూ భక్తి మార్గంలా ఆలోసిసో కా ఆశలు బోవండి
అట్లేమి ఉండదండి భక్తి భక్తే
హుమ్ అంతేనా బ అంటే ఆ మార్గంలో ఆలోచిస్తే దాని మీద తినబుద్ధి కాదు అట్లా మన మనసు మన కంట్రోల్ లో ఉండాలి కదండి తీ మార్గం అంటే అది కదా ఒక్కొక్కసారి మన కంటల్ అక్కడ స్మేల్ చూడంగనే తినాలనిపిస్తది ఆ స్మేల్ పో తకుండా కంట్రోల్ చేసుకోవడమే ధ్యానం దాన్ని ఏదంటరు మన మనసును కంట్రోల్ చేసుకోవడం కోరికని కంట్రోల్ చేసుకోని కోడం మర్ అలా చేసుకోవాలి ఆ స్థాయికి రావాలి మరి అట్లా ఉండడం అంటే ఒక మూడు నాలుగు నెలలు అయితే కంట్రోల్ చేసుకుంటా ఇ మళ్ళీ ఏదైనా ఫంక్షన్ కి వెళ్తాం కదా అక్కడ అందరు తింటుంటే అబ్బా తింటే బాగుండు తింటే బాగుం అనిపిస్తుందండి మనసును స్థిరంగా ఉంచుతలేరన్నట్టున్ కంట్రోల్ చేసే కెపాసిటీ రావాలి అది అప్పుడైతేనే అది ఎందుకు తింటున్నాం అనేది మనకు ఇక ఆలోచన వస్తుంది
ఊ
అదిే ఇంకండి ఇంకేమి విష ఓకే అండి మరి ఓకే బాయ్